ఆంటి ఎలా ఉన్నారండి
హలో హలో
హలో చెప్పండి హలో హలో
హలో
హలో
ఏమండీ వినిపిస్తుందా
అవుఅండి వినిపిస్తుంది
గట్టిగా మాట్లాడండి మీరు మాట్లాడేది వినిపించట్లేదు కొంచెం
ఓకే ఇప్పుడు
ఆ ఇప్పుడు వినిపిస్తుందండి బాగున్నారా
అవునండి బాగున్నామ్మా మీరు
మేము బాగున్నామండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అన్నాను
ఏనన్నారండి
బావున్నామండి ఏం చేస్తున్నారు హలో బాగున్నామండి ఏం చేస్తున్నవురు ఏం చేస్తూ ఉన్నారు
అ
హలో హలో ఏమండి వినిపిస్తుందా అ
హలో
హలో వినిపిస్తుందా ఏం చేస్తున్నారు ఆ ఏం చేస్తున్నారు తిన్నారా
తినేసి తినేసి కూచోనిఉన్నమం
ఏం తిన్నారు
నేను అనుము చారు ఆ స్నాక్స్ అంతా తిన్నామండి
ఎవరండి చేసేది మీరే చేస్తారా లేకపో తే మీ ఇంట్లో చేేస్తారా
మేము బ్యాచులరు మేమే చేసుకుంటాము
బ్యాచులరా అంటే ఇంకా పెళ్ళి కాలేదాండి మీకు
ఇంకా కాలేదండి అంటే ఇంకా వెతుకుతున్నారంండి ఎవరు చిక్కలేదు
ఎందు ఏ ఎందుకండి చిక్కలేదు మీరు చూసుకోవాలి కదా లేట్ అయితే ఎవరు దొరుకుతారు దొరకరు కదా
అంటే ఏజ్ అయిపోతా ఉందండి అలాగే ఉన్నాము
అదే నాకు తెలుసండి ఏజ్ అయిపోతుందని అందుకే ఏదైనా పుడుకోవాలి కదా ఇప్పుడు మీరు
ఎవరు లేరండి
ఇప్పుడు లేరంటే ఇప్పుడు అలాగే బ్రహ్మచారిగా మిగిలిపోతారా ఏంటండి ఇప్పుడు పెళ్లి అనేది ఒక మనిషి కీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ఎవరినైనా పుడుకోవాలి కదా లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి ఎవరైనా అమ్మాయిని సెట్ చేయమని చెప్పాలి కదా ఆ
చెట్ చేయొచ్చు కదండి
లేదండి నాకెవరు పరిచయం నాకే లేదండి నేనే అడు క్కుతింటున్నానండి
కొంతమంది చెప్పారు మీరు కొంతమంది చెప్పారు మీరు చానా బిజీగా ఉంటారని చెప్పారండి మీక్ బాగా తెలిసి ఉంటుందని అనుకు
అగ్గిపెట్టి మచ్చలాగ అయిపోయానండి శిలయినా పర్ద్లే అల ఆ పెట్టి మచ్చ ఒక ఇంటర్వ్యూలో చెప్తారు కదండి అవునండి అగ్గిపెట్టి మచ్చి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు కదండి ముషల్దనా పర్లేదన అలా అయిపోనండి నేను ఏం చేసేదండి అలా ఉంది లేైఫో నాకె అర్థమ పోటది ఏం జరుగు
అంటే ఇప్పుడితోనే ఒక న్యూసుజు చూస్తానండి అదేదో పజ్జేమ్ది పదిహేడు కోట్లు ఆ గిఫ్ట్ ఏమో ఇచ్చాడంట పిల్లోడు వన్కి సిక్స్ హండ్రెడ్ క్రోరు నెట్వర్త్ ఉందంట ప్రపోజ్ చేసి ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా చేస్తున్నారంట ఆ కానీ ఆ తన లవర్ వచ్చేసి గుడ్ పైన హిల్స్ నుంచి తోసేసారంటండి
ఏ వాళ్ళ అదే అందుకే అండి నాకు పెళ్లి మీద అసలు ఇంట్రెస్ట్ లేదండి అందుకే నేను బ్రహ్మచారిగా ఉండుకోవాలనుకుంటున్నాను మీరు అలాగే ఉండుపోండి లేకపోతే చేసుకోండి వెంటి న్యూస్లు అంతా చూస్ సాక తర్వాత ఎవరైనా పెళ్లి చేసుకుంటాడా
అంటే డైలీ ఇక ఇలాంటి ఒక న్యూస్ వస్తూనే ఉందండి ఏం చేసేదండి
అదే అండి ఇప్పుడు వస్తూనే ఉంటాయండి అవి ఆగవ్ వస్తూనే ఉంటాయి అది ఏం చేసే కయ్యాలదండి మనమే ఒపీనియన్ బాగా మంచిగా అమ్మాయిని చూసుకొని మంచిగా పెళ్లి చేసుకోవాలి లేకపోతే అవ్వదు
అంటే ఇప్పుడు మంచోళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉందండి
పుడకాలండి పుడికితే దొరుకుతారు పుడికితే పుట్ట పుట్లో పామయినా దొరుకుతది కదా అలా పుడకాలి
అంటే పాము చేసుకోమంటారా
పాము చేసుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్పానండి నేను పుడికితే పుట్లో పామైనా దొరుకు క్తది అంటా అని చెప్తారు కదా వాళ్ళు చెప్పానండి నేను ప్రతి మంచి అమ్మాయిలు దొరుకుతారు చెడ్డ అమ్మాయిలు కానీ మంచమ్మాయిలు చాలా మంది దొరుగుతారు పుడిగితే అని చెప్తున్నాన
అంటే ఇప్పట్లో చాలా కష్టం అండి మంచమ్మాయిలు దొరకడం
మీరు పుడకాలండి పుడకపోతే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ నన్నా అడగాలం డి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఒకరు ఉంటారు కదా ఎవరో ఒకరు ఉంటారు కదా ఫ్రెండ్స్ చాలా అమ్మాయి పరిచయంమున్న వాళ్ళనీ వాళ్ళని అడిగేసి ఏదో ఒక అమ్మాయిని సెట్ చేయమని అడగాలి కదా
అంటే మీర ఏంటి మీకు మాకు మెయిన్ ఫ్రెండ్ అంటే మీరే అండి ఉండేది మాకు మీరే సుడాలండి
ఎ నేనేక్కడ చూస్తానండి నాకెవరు లేదండి అదే చెప్తున్నాను కదా
కే
నాకెవరు లేరండి నాకే లేకుండా తిప్పులు పడుతున్నానండి మీకెలా చెప్పండి అదే కదా నేను చెప్తున్నాను అప్పటి నుంచి
ఓకే అంటే మీ ఇంట్లో ఏం చూడట్లేదా
మా ఇంట్లో వచ్చేసి ఇంకా చూడట్లేదండి ఇంకా టైం ఉందని ఇంకా చూడట్లేదు
ఏంటండి నాక్ నాకనా త మీకుయింద కదండీ ఏజో నాకు అయినంతే అయింది కదండి మీకు ఏజ్
హలో ఆ ఏమండి
ఏజ్ అయింది కదండి మీకు మీకూడాను ఆ
అవునా
అవునండి
అంటే ఇప్పుడు మాకు వచ్చేసి ఇంకా టైం ఉందండి ఇంకా టూ ఇయర్స్ టైం ఉంది సో నాకేం పర్లేదండి కట్టు నాక వచ్చేసి ఇప్పుడు ఇరవై ఇరవై ఓడు అండి
ఇరవై ఓడా
ఆ ఇరవైఏడు
అంటే ఇయర్ లో ఇరవై ఎనిమిది అయితుంది
ఆ ఇరవై ఎని ఇయర్ ఇయర్ దాటిన తర్వాత అవుతుంది ఇప్పుడే అవ్వదు
ఓ అంటే మీరు జూన్ లో పుట్టారు కదా జూను ఫైవ్
అవునండి జూన్ జూన్ జూన్ జూన్ పై అవునండి
డేట్ ఏ ఏంటండి డేట్ ఫైవ్
డేట్ వచ్చేసి జూన్ పై అండి
అంటే ఐఫైవ్ మీరు
ఐఫై లేదు ఏం లేదండి అఐఫై లేదు పమ్ంగ లేదు కేంటండి విశేషాలు
ఏం తిన్నారండి మీరు చెప్పిన లేదు
మేము వచ్చేసి అన్నం సాబారు టీన్నాము పులుగురుకొ తురు తన్నాము తర్వాత చిత్రణ కొంచెం తిన్నామండి నాలుగు మిక్స్ చేసి తిన్నాము
అంటే నలుగురుది మీరు ఒకటే తిన్నారా
ఆ ఒకడా
అంటే షేరింగ్ అండి శే ఓకే అంటే మీద ఒక గ్రూప్ ఉంది లంచ్
ఆ అవునండి జనీ ఒక గ్రూప్ ఉంది అంత షేర్ చేసుకుంటూ తింటామ
ఓకే ఓకే అంటే మీ గ్రూప్లో ఎవరు అమ్మాయిలు లేరండి
ఎవరలేరండి ఎవరైనా ఉంటే నీకే చెప్తాను కదండి మీకే పెళ్ళి కావాలి అని అడుగుతున్నారు కదా
ఎందుకో మీరు చెప్పట్లేదు అనిపిస్తుందండి ఎందుకో మీరు చెప్పట్లేదు అనిపిస్తుందండి
లేదండి చెప్తానండి అలా ఉంటే ఎలా ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్తానండి మీరు కూడా మంచి వాళ్ళే అనిపిస్తుంది మాట్లాడితే తెలస్తుంది సో మంచి అమ్మా ఉంటే చెప్తారు సుకోండి మీ మీకంటూ ఒకరు ఉండాలి కదా అదే అండి అదే చెప్పున్నాను మీదంటూ ఒకరు ఉండాలి కదా
ఇన్నంలైందిజూరలే దండి ఇన్నేళ్లు అయిందండి ఎవరు లేదండి ఇన్నో గంట
పుడకాలండి పుడికితే పుట్లో పాము అయినా దొరుకుతుంది కదా అ
ఏంటండీ ఓగే డైలాగ్ పట్ ఒక్కరు ఉండరు అప్పటి నుంచి పాము పాము అంట ఉన్నారు మీరు మీరు పాము అంటే నాకు భయం అయితాండండి
ఎందుకండీ
అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలా ఉందండి
అవునా ఏమో అండి నేనేం అలా అవునా ఒక ఒక ఒక ఐడి ఇచ్చేయండి మ్యాటర్మనీలో పెట్టేయండి పేరు డీటెయిల్స్ అంతా పెట్టేయండి అప్పుడు ఎవరో ఒకరు దొరుకుతారు కదా
అంటే అక్కడ వాళ్ళంతా ఎలా ఉంటారో తెలిదండి చూడాలి
ఎలా ఉంటారండి బానే ఉంటారు కదా
బానే ఉంటారా అందులో
ఆ బానే ఉంటారండి అంటే మ్యాట్రిమోనీ వచ్చేసి నేను ఒకసారి చూశానండి ప్రొైల్స్ ప్రొఫైల్స్ చూడండి బానే ఉంటారు కానీ క్యారెక్టర్ మనకి ఎలా ఉంటుంద అని తెలిదంటే దాన్ని మనం వాళ్ళ పరిచయం చేసుకునీ మనం అర్థం చేసుకోవాలి ఎలా ఉంటంది క్యారెక్టర్ సాటి మంచి అలానే చేయాలి కొన్ని అవాయిడ్ మేడమ్
ఆ చూద్దామండి ఇంకా మ్యాట్రిమోనీ కి అంట పోలేదండి ఇలా ఇంకేం లేదండి ఇదే టెన్షన్లో ఉందాండి
ఇదే టెన్షన్ లో ఉండరా ఏం కాదండి ఏం ఏం టెన్షన్ పడకండి ఏదో ఎవరో ఒకరు మీ లైఫ్ లో దొరుకుతారు ఏం టెన్షన్ ఏం పడకండి ఎవరో ఒకరు రాసి పెట్టుంటారు కదా ఎవరో ఒకరు దొరుకుతారు లేండి టెన్షన్ ఏ తీసుకోకండి రాసి పెట్ంటుటారండి ప్రతి ఒక్క లైఫ్ లో ఒక ప్రతి ఒక బ్రెయిన్ మీద ఏదో ఒక పేరు రాసి పెట్టిందండి ఆ పేరు ఇలా ఇలాంటి అమ్మాయి చూసుకొనీ రాసి అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు దాంట్లో ప్రాబ్లమ్ లేదు కాదా
ఓకే ఓకే అంటే మీరు ఖచ్చితంగా నమ్ముతున్నారు
ఆ ఖచ్చితంగా నమ్ముతానండి ఏం ప్రాబ్లం లేదు మీరు నమ్మాలండి మీరు నమ్మితే నమ్మకమే జీవితం కదండి నమ్మకమే జీవితం కదా సో మీరు నమ్మాలి కదా
అంటే సిచ్యువేషన్స్ అలా అయిపోయినాయండి నమ్మడానికి
నమ్మాలండి ఏముందండి ఇప్పుడు పెళ్లి చేసుకోవాలండి ఇప్పుడు నమ్మాలి నమ్మకమే జీవితం అని పెద్దవాళ్ళు చెప్పారు కదా అది అంత నమ్మాలండి ఇంకేంటంటే విశేషాలు ఏం తిన్నారు మీరు
ఆ చెప్పాను కదండడి అన్నము చారు
ఓ అన్నము చారు సరా ఓకే ఓకే సరేనండి అలాగైతే సరే ఇంకేమండి విశేషాలు సరే అండి ఉంటానండి
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి